హలో నమ నమస్కారం అండి ఆ అంటే ఇది మీకు ఎలాంటి ఫుడ్స్ అంటే ఇష్టం అండి
నాకు బిర్యానీ అంటే ఇష్టం అండి
అంటే వెజ్ టైప్ ఇష్టమ నాన్ వెజ్ టైప్ ఇష్టమ లేకపోతే ఎట్లండి
ఆ నాకు చికన్ చికెన్ బిర్యానీ ఇష్టమండి
అంటే నాన్ నాన్ వెజ్ అంటే ఇష్టం అంటే నీసు బా తింటారా అండి మీరు నీసు అవున అండి ఎలాంటి టైప్ నిస్ తింటారండి మీరు
నాకు చికెన్ ఇష్టం మటన్ ఇష్టం ఫిష్ ఇష్టం అన్ని అన్నీ నాన్ వెజ్ అన్నీ
కొన్ని చెప్తున్నాండి ఒక ఐదు
చెప్పిన కదా చికెను మటన్ ఫిష్ ఆ ఇంక ఏమున్నాయండి నాన్ వెజ్ లో మేమైతే ఇగ అవే తింటాం చికెన్ మటన్ ఫిష్ అంతే
ఆ గొడ్డు మాసం ఉంటది కండి
గొడ్డు మాసం అట్లే ఏం లేదండి మేమేం తినము అవన్నీ
అతా అంతే నండి ఈ త్రీ టైప్స్ తింటారండి ఎక్కువ
ఆ అప్పుడప్పుడు ఫ్రాన్స్
అచ్చా అ అది కూడా తింటరా అండి మీరు
ఆ ఒక్కసారేమో తిన్నా అండి మా ఫ్రెండ్ ఇస్తే హ మీకేమీ
మరి నాకైతే నేను కూడా అంతే అండి మొత్తం నా నాన్ వెజ్ అంటేనే అండి మాకు చిన్నప్పటి నుంచి అంతే పెట్టి మా తాతలు ముత్తాతలు కూడా అంతే తిని మకదే జీన్స్ మాకట్ల నే
ఇందులో ఏం ఇష్టం
నాకు గొడ్డు మాసం అంటే చాలా ఇష్టం అండి
ఆ ఇంకా
గొడ్డు మాసం చికెన్
ఉ
మటన్ ఇది బోటి బా తింటా అండి
ఆ అవునండి బాగుంటది అది కూడా
బోటి తింట చేపలు కూడా తింటా అండి బాగా
హ
నేను ఆల్మోస్ట్ ఇగ ఏదైనా తి తింటా అండి ఇ నాన్ వెజ్ లో
అవునా
అదే మరి వెజ్ ఎందుకు ఇష్టం ఉండదండి మరి మీకు
ఇక వెజ్ అంటే ఇక వెజ్ లో ఏమో అండి అంత ఇష్టం ఉండదు వెజ్
కానీ వెజ్ తింటేనే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటది అన్ని
అవునండి వెజ్ మంచిది నాన్ వెజ్ కూడా మంచిది అట్లనే
చేతులు నాన్ వెజ్ ఓన్లీ మన బాడీకి జస్ట్ పెరగడానికి లా ఇట్లా అంటే లావు కావడానికి ఇంకేముంటాయి స్ట్రెంత్ మజిల్స్ ఇట్లా కానీ ఆ ఆకుకూరలు తింటే ఒంటికి మంచిది ఫేస్కి మంచిది కళ్లకు మంచిది
ఇట్లా నాన్ వెజ్ తినలేము కదా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వెజ్ అందరు ఇక కూరలు అవి ఇవి
అట్లా అండి అమ్మాయిలు ఎక్కువ ఏది చూజ్ చేసుకుంటండి చికెనా మటన్ ఫిష్ అండి
చికెనే అండి ఎక్కువ అయితే నాకు తెలిసి చికెనే
కండి అంత ఇష్టం అండి చికెన్ అం అమ్మాయిలకి
ఏమో అండి మరి నాకు కూడా ఎక్కువ చికెనే ఇష్టం
అవునా అండి
ఊ
చికెన్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయిగా అండి చికెన్ కర్రీ ఉంటది
కర్రీ చికెన్ బిర్యానీ అని అవి ఇవి ఉంటాయండి క్కువ అయితే అమ్మాయిలు ఎక్కువ బిర్యానీ తినడానికి ఇష్టపడతారు
బిర్యానీ దింటరా అండి మండీస్ ఈ ఇవి కూడా ఉంటాయిగా అండి మండీస్ అని
ఇక అది ఎక్కువ బడ్జెట్ కు గదా తినాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కువ కావాలి అదే బి ర్యానీ అయితే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్యలో అయిపోతుది
అని మీ అభిప్రాయమా అండి ఇది అచ్చా
ఉమ్
అంటే ఒకవేళ సో ఒకవేళ మన డైలీ లైఫ్ లో ఒక వీక్ కి ఎన్ని టైమ్స్ నాన్ వెజ్ తింటే బావుంటది అని నువ్వు అన్
ఉమ్ మేమైతే వీక్ లో సెవెన్ డేస్ ఉంటది కదా సెవెన్ డేస్ లో త్రీ టు ఫోర్ టైమ్స్ అవే తిం అండి
అంటే మినిమం ఒక సెవెన్ డేస్ లో త్రీ డేస్ మొత్తం మీట్ యే తినాలంటారు
అంటే మేము అట్లా తింటాం మరి ఇక నాకు తెలియదండి ఎన్ని రోజులు తింటే మంచిదో
ఆహా అది మీ అభిప్రాయం చెప్పండి మీ అభిప్రాయం అయితే అంతేనా
క నాకు తెలిసి ఇవి క్లీ టూ త్రీ టైమ్స్ అండి
ఊమ్ ప్లస్ మరి ఇంక ఫోర్ డేస్ ఏం చేస్తారండి
ఇక ఫోర్ డేస్ కూడా ఆ ఏం చేస్తారు ఒక రోజు కర్రీస్ ఉంటే వెజ్ లో ఆకుకూరలు నవ్వి ఉంటాయి కండి మరీ నాన్ వెజ్ తిన్నా కూడా డైజెస్ స్ట్ అవ్వదు అరగదు ఎక్కువ
కడుపులు నొప్పి అలాంటివి వస్తాయి
అచ్చా
ఊ
కానీ దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అండి నాన్ వెజ్ వల్ల హెవీ కదండి
పెయిన్ వస్తది ఎక్ అప్పుడప్పుడు అరగకపోతే లై నైట్ తిన్నప్పుడు వాంతింగ్స్ అయితయి ఎక్కువ లావు అవ్వడం పింపుల్స్ అవ్వడం
దాని వ అంటే మరి ఆక్కూరల వల్ల లాభాలా
ఆక్కూరల వల్ల లాభాలే ఉం టయండి ఏం తుందు గానీ ఇగ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అంటే రాష్ టెస్ అలాంటి వచ్చినప్పుడు కొంచెం దూరం ఉండాలి అది కూడా అన్నిటికి కాదు గోంగూర అలాంటి ఉంటాయి కదా వాటికి
మీకు వెజ్ లో ఏ టైప్ అప్ ల ఇష్టం అండి ఏం కర్రీస్ అండి ఏ ఆకుకూర ఉంటే మంచిది వెజిటెబుల్స్ ఆ ఓకే ఆ
మెంతకూర, చుక్క కూర అంటారు అవి ఆ అలాంటి ఇష్టం అండి ఇంకా రోటి పచ్చళ్ళు కూడా బాగుంటాయండి రోటి పచ్చళ్ళు
రోటి పచ్చళ్ళు అంటే ఏందాండీ
అంటే ఆ ఇట్లా టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ఇవి ఆ ఆ
పచ్చళ్ళ
ఆ నూరినై చేత్తో నూరినై ఉంటాయిగా అవి
అండి ఈ పచ్చళ్ళు చే చేత్తో నూరితే బాగుంటదా లేకపోతే మిక్సీలో పడితే బాగుంటదా అండి
ఇంక చేతితో నూరుతేనే బాగుంటంది అండి
అదే అవునండి మన పెద్దవాళ్ళు కూడా అదే అంటారు చే చేతితో నూరిన పచ్చడ మిక్సీ లో పడితే రా రాదని అంటారండి అది నిజమేనా అండి
ఆ అవునండి
ఎందుకండి అట్లా దానికి దీనికి
ఇగ మిక్సీ అయితే మొత్తం కరెంట్ కదా
అంటే అది అది కూడా పచ్చడి చేస్తది అండి ఇది కూడా పచ్చడి చేస్తది దానికి దీనికి ఏంటండీ
వస్తదండి కానీ దాని మొత్తం కరెంట్ కదా దానికి అంత టేస్ట్ రాదు
అంతేనండి మీరు మీరు అనుకున్నది అంతేనండి
మళ్ళీ అందులో ఒకటి అందులో వేస్తే మొత్తం మొత్తం చ్ అంటే ఇగా మొత్తం వాటర్ వాటర్ లేకుంటే మరీ ఎక్కువ గ్రైండ్ అయతది అదే చేత్తో అయితే కొంచెం అక్కడక్కడక్కడ ముక్కలు తగులుతుంటే కొంచెం టేస్ట్ వస్తది
టేస్టీ వల్ల అందుకోసం చేత్తో అంటే మీరు మీర ఎలా చేస్తారండి ఒకవేళ చేతే చేతో చేయాల అనుకుంటే
ఇంగ మేము కూడా ఇగ మిక్సీ లోనే చేస్తామండి
మిక్సిలో చేస్తారండి మా మా సైడ్ అయితే ఇప్పుడు కూడా రో కల బండ అనే ఉంటది ఒకటి దాంట్లో నోరుకుంటూ జ చేస్తూ ఉంటారండి
అవునా మా సైడ్ కూడా చేస్తారండి ఆ అవును ఉంటాయండి కానీ ఇంక అంత టైం ఉండదు ఇగ అది చేయంత చాలా పెద్ద ప్రాసెస్ అండి దానికి ఒక వన్ అవర్ ఇట్లా సరిపోవాలి కానీ దీనికైతే ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతది కదా
చెప్పండి టేస్ట్ కావాలండి కానీ ఏం చేసినా మనం మనస్ఫూర్తిగా తిని ఉండాలిగా అండి అది
ఆ ఉండేగని ఇగ అంత టైం ఇప్పుడు ఎవ్వరికి లేదండి
మీకు ఎలాంటి పచ్చళ్ళు అంటే ఇష్టం అండి
ఆ పల్లీ పచ్చడా టమాటో పచ్చడా
ఉ ఉన్నవని ఉన్నావు
పండుమిర్చి పచ్చడ అలాంటివి ఇష్టం అండి
అంటే మీ ఫేవరెట్ పచ్చడి ఏం పేరండి
హ్మ్ పల్లీ పచ్చడి
పళ్ళీ పచ్చడింటే బాగా ఇష్టం అండి అది మీరు దేం దేం దేంట్లో తింటారండి ఎక్కువ
అన్నంలో తింటారు దోశలలో తింటారు
అచ్చా
కో కోరింపచ్చడిని ఉంటందండి అ అది తెలుసా అండి బాగుంటదండి అవునండి పండుమిండి ప చ్చడి చాలా పచ్చళ్ళు ఉంటాయి గోంగూర పచ్చళ్ళు ఉంటాయ్
హ్మ్
వాళ్ళకి ఇవన్నీ ఎలా కనిపెట్టారండి మన పూర్వీకులు
ఇక ఎట్లా కనిపెట్టారో నాకు మాత్రం ఏం తెలుసండి మీకేం నా తెలిస్తే చెప్పండి
నాకు అదే నాకూ తెలిదు అని అందుకోసం మిమ్మల్ని నడుగుతుంది
ఇగ అయిపోవాలంటే ఇగ పచ్చళ్లే
అంటే అది ప అది అంటే అది మంచు కూరని ఎట్లా కనుక్కున్నారండి అప్పట్లో
అర్ధం కాలేదండి
ఇప్పుడు అది మనకి ఇప్పుడు సైన్స్ ఉంది కాబట్టిఆ ఆహ్ లీఫ్ అనేది మనకి మంచి అని అర్థమైందండి
హ్మ్
అప్పట్లో ఆ టెక్నాలజీ ఎలా ఉందండి వాళ్ళకి వాళ్ళు ఎట్లా కనిపెట్టారు ఈ ఇవన్నీ
ఇంకా ఏమో అండి మరి నాకు అంతగా తెలియదు వాటి గురించి
అంటే అస అప్పటి టెక్నాలజీ మనకి కొంచెం కూడా లే ఎందుకండి మనకి ఏం అర్థం చేసుకోలేకపోతాన్నం
హ్మ్ ఏమో అండి ఇంక అప్పట్లో రాళ్లు మట్టి కూడా తినే వాళ్ళంట అప్పుడు ఇంకా పచ్చి ఇంకా మనమైనా ఇట్లా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకొని గ్యాస్ మీద తినడం కాని ఇంక అప్పుడు అంత ప చ్చియే తినేవాళ్లు కదా
చావునండి అప్పట్లో అన్ని అవునండి మీరు మీరన్నది కూడా ఆహ్ కరెక్ట్ అండి ఇది కూడా
హ్మ్
అచ్చా ఫార్మర్స్ ఫార్మర్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా అండి
ఇక నేను మనం తినే ఫుడ్ అంతా వాళ్ళ దగ్గర నుంచే కదా మనకు వచ్చేది
అంటే మీ రిలేటివ్స్ లో ఊకే అదిఎవరైనా ఫార్మింగ్ చేస్తారా అండి
ఆ చేస్తారండి ఎందుకు చేయరు మా ఊర్లో చాలా మంది చేస్తారు
మీకు ఫార్మింగ్ చేస్తే మంచినే అనిపిస్తుంది అంటే ఎలా ఉంటదండి అది బాగా లేట్ అయింది
నేను ఎప్పుడు చేయలేదండి నాకేం తెలియదు దాని గురించి అంత జస్ట్ చేస్తా అంటే చూసా అంతే అది
అంటే మీకు ఎప్పుడైనా అనిపీలేదండి ఇది చెయాలి నేను కూడా ఒక్కసారైనా లైఫ్ లో అని
నాకెప్పుడూ ఏమి అనిపీలేదండి అలా చెయ్యాలని
ఎందుకండి
ఇక అలాంటి పనులు మనం చేయలేమండి ఎందుకంటే ఇక తెలీదుక అంత ఓ ఇక అంతా మనకు ఉండదు
ఆ
ఉమ్ అంత ఎండలో అంత సే పు ఉండి చేయాలంటే కష్టమే కదా
ఇంక అదే అండి మీరు అన్నట్టు కూడా కష్టమే అం
ఉమ్మ్ అలా
ఉమ్ ఇంకేమైనా మీకు తెలిసినవి చెప్పండి అండి ఒక రెండు మూడు
మీకి ఇష్టమేనా అండి ఫార్మింగ్ చేయడం
నాకి ఇష్టమే అండి
చేసారా ఎప్పుడైనా
అంటే చేసేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాండి నేను పోయి మా తాతలు మా డాడీ అంటే ఏమైనా వాటర్ మో మోటర్ ఏయాలంటే పోయి మోటర్ ఏసొస్తా ఏదైనా కట్టలు గిట్టలు మోయాలంటే మో స్తా వాళ్లకి
ఉమ్
ఏమైనా నాటు వేయేటప్పుడు ఏదో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తా నాటు వేసేటప్పుడు నాటు అంటే తెలుసుగా అండి నాటంటే ఏందండి చెప్పండి నాటు అంటే
అంటే వరి బియ్యం వస్తాయి కదండి దానికంటే ముందు అబ్
అయితే మీకు అవ అవగాహన అయితే ఉంది అర్థమైందిలేండి మీకు అంటే చెప్పడం ఆమెకు రాట్లే గాని ఆ అవగాహన అయితే ఉంది లైట్‌గా పై పైన సో
అలా
అలా మరి ఎప్పుడైనా ట్రై చేయొచ్చుగా అండి
ఇక అంతా టైం ఉండదండి
ఆహ ఒకేలా పెద్దయినంకా అయినా ట్రై చేస్తారాండి ఇవేమైనా
ఇంగ అప్పుడు సిచ్యువేషన్‌ని బట్టండి ఇప్పుడు అంతా టైం లేదు పెద్దయ్యాక ఒకవేళ చేయాలి చూడాలనిపి తే చేస్తాం